హలో
హలో ఆ వెంకష్ స్తుండి ఏం చేస్తున్నారు బాగున్నారా
బాగున్నామండి మీరు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి అమ్మ మార్నింగ్ ఏదో చేసిందా నాకు అది తినాలనిపించట్లేదు ఇందాకే వెళ్ళి ఆ చికెన్ తెచ్చుకున్నానన్నీ సండే కదా
అవునులేష్ అండే కదా
కానీ నాకు అది ఎలా చేయాలో తెలిదండి
అవునా ఎప్పుడుూ చేయలేదండి మీరు చికెన్
ఆహా చేయలేదండి ఆ చూసాను కానీ ఎ అప్పుడు నేను చేయలేదు అందుకే మీరు గు మీరు గుర్ వచ్చారు మీరు బాగా చేస్తారు కదా కొంచెం ఐడియా ఉంది రెసిపీ క ఒకుందాంమని చెప్పేసి మీకు కాల్ చేశానండి
ఎలా తింటారు మసాలా ఆ పచ్చిమిర్చి ఆ పచ్చి కారం వేసి చేస్తారు కారం ఆడిచ్చి పచ్చిమిర్చి అలా తింటారా లేదంటే ఆ రెడ్ కలర్ లో వేస్తామ చికెన్ అలా తింటారా
ఆ రెడ్ కలర్ అది ఎండుమిిర్చి కారం అట్లా తింటామండి మేము నార్మల్గా ఇ పచ్చిమిర్చి ఆడిచ్చే ఏమి చెయ్యం
ఏం లేదండి సింపులే కొన్ని వెల్లులిరు తీసుకొని కొంచెం కొబ్బరి తీసుకొని ఆ కొత్తిమీర అన్నిీ మిక్సీకి మిక్సీకి వేసుకొని ఆడిచ్చేసి కొంచెం మనకి సరిపోయేంత కారం పొడి అన్ని వేసుకొని దాంట్లోకి కొన్ని ఆ ఇది లవంగాలు ఒక టూ త్రీ వేసుకున్నాం అంటే ఆ కొంచెం టేస్ట్ అనేది వస్తుది అలానే మనం మిక్సీకి వేసుకున్నప్పుడే
హమ్
కొబ్బరి ను లవంగాలు ఫస్ట్ ఆడిచ్చి
హ
తర్వాత ఇవి తెల్లవాయలు ఒలుచుకొని ఉంటాం కదా వినను కొత్తిమీర ఇంకా మీర పొడి కొంచెం మనకి సరిపోయేంత వేసుకొని అన్ని మిక్సీ కి గ్రైండ్ చేసే కోని ఫస్ట్ చికెన్ని బాయిల్ చేసుకోండి బాగా
ఆ దాంట్లోకి ఆ ఆయి లోనండి ఓకే ఆ ఎప్పుడు పసుపు వేయాలి కదండి
ఆ పసుపు కొంచెం ఆ సాల్ట్ కొంచెం వేసుకోండి తర్వాత మనం పేస్ట్ చేసుకనింటాం కదా మిక్సీ కి గ్రైండ్ చేసుకనింటాం కదా పేస్ట్
హ అవునండి
కొంచెం బాయిల్ అయినాక ఆ పేస్ట్ చేసే కని నీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోండి
ఆ అవునండి అంతే ఇంకా బాయిల్ చేసుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ అయింది తర్వాత మనకి కావాల్సిన చికెన్ మసాలా గరం మసాలా అలా వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా పెడితే టేస్ట్ కోసం
టేస్ట్ కోసం అంతే ఆ టేస్ట్ కోసం లైట్గా వేసేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ అండి చికెన్ ఏం పెద్ద కష్టం ఏం కాదు
కాదు ఆ ప్రాసెస్ ఏం లేదు ఓ చేస్తానండి సార్ నేను ట్రై చేస్తాను ఎలా వచ్చిందో చూతీ చెప్తాను
సండే మేం తినమండి మీరే పెట్టారు సండే బా ఫ్రీగా ఉంటారు సండేనే చేసుకొని తినే ఇ బాగా టైం దొరుకుతది కానీ సండే మేము తినము మాది పెద్ద ప్రాబ్లం అది మేము సుబ్రమణ్యం స్వామికిి వెళ్తామా అందుకు సండే తినము ఒనూరుకి
ఓ మేము మొన్న రీసెంట్గా వెళ్లేేసి వచ్చామండి పంపనూరు
అవునా
హ
ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయండి చికెన్ చికెన్ చేయడం ఇది ఒకటే కాదు అలా కూడా ట్రై చేయండి ఆ ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ే మిక్సకి వేసు డంత ఓన్లీ మీరా రే ఆ రెడ్డు ఉ కారం బదులు
ఆ పచ్చిమిర్చి వేస్త ఓకే ఇప్పుడు ఆ చికెన్ గ్రీన్ కలర్ లో వస్తుం
గ్రీన్ కలర్ లో వస్తాది ఆ గ్రీన్ కలర్ చికెన్ చేసినప్పుడు చాలా బాగుంట ది గ్రీన్ కలర్ చికెన్ చేసినప్పుడు కొంచెం మనము చికెన్ని బాయిల్ చేసుకుంటాం కదా ఫస్ట్ లో ఆయిల్ వేసి అప్పుడు పుదీనా కూడా వేసీ న్నాం అంటే ఇంకా చాల బా టేస్ట్ వస్తుంది
టేస్ట్ వస్తది ఆ అవునండి పుదీనా కూడా బాగుంటది ఆ జింజర్ పుదీనా ఓకే ఓ ఉ ఇంకా గో గోంగూర కూడా సేమ్ కదండి ఏమం అంటే బాయిల్ గోంగూరని బాయిల్ చేసి వేయడం గోంగూర చికెన్
వేయడము పుదీనాన అయితే డైరెక్ట్
నార్మల్ గా గార్నిెక్స్ ఆ గార్నిెక్ లాగా వేస్తే కొత్తిమీర లాగా సరి బుద్ధి ఆ
చికెన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తారండి ఎవరికి నచ్చినట్టు అలా
ఆ అవునండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో
నాకయనా ఫ్రైనే ఇష్టం అండి చికెన్ కర్రీ కంటే ట్రై చపాతి లేదా పూరీ తిన్నామంటే కాంబినేషన్
చాలా బాగుంటది అవును హా ఇంకా రాగి ముద్ద గుడ చాలా బాగుంటుందండి.
అది కర్రీ లేక బాగుంటదండి ఫ్రై లేకి బాగుండదు కర్రీ కూడా చాలా వాటరీ వాటర్ ఎక్కువ వేసుకోకుండా లైట్ గా కొన్ని వాటర్ ఎసి చేసినామ అంటే కర్రీ కూడా గ్రేవీ లాగా కొంచము చాలా బాగుంటది ముద్దు ముద్ద కూడా దాంట్లోకి
ఆ అవునండి న మన రాయలసీమ ఫేమస్ కదా నాటుకోడి రాగిము
నాటి కోడి రాజుంద అణు ఊహు తనే నటి కొడి నువ్వు తింటారా అంటీ మీరు బాగా నాటికోడిని
ఉ లేదండి ఎప్పుడో తిన్నాను గుర్తులేదు కానీ బట్ తి మాదే ఈ ఫెస్ట్ స్టివల్ కి మాకి రీసెంట్ గా ఆ ఉగాది తర్వాత తిరనాల అవుతుందడి వస్తుందండి దా దాన్ తర్వాత ప్లాన్ చేస్తా ఉన్నాం. తెచ్చుకోవాలని
ఆ నాటికోడినేనా
ఆ అవునండి.
నాటికోడి అంత తినాలన్పించదండి ఎందుకో అది
అంటే బోన్స్ బోన్స్ ఉంటది కదండి.
ఆ కని టేస్ట్ గుడంత దొరకదు అదే అందర్ టేస్ట్ బాగుంటది. టేస్ట్ బాగుంటది స్తో తిన్నా గుడా అది చాలా టేస్ట్ ఉంటది అంటార్ గాని నాకది నచ్చదు అసల్ ఎందుకో
ఆ ఏమో అండి నేన్ ఎప్పుడో తిన్నాన్ నాక్ సరిగ్గా గుర్తులేదు. ట్రై చే యాలె. అదే ఇంట్లో వాళ్ళే అందరు రు అంటారు. నాట్కోడి నాట్కోడి అన్ చెప్పేసి అందుకోసం అన్నా ట్రై చేయాలి. ఒకసారి చూద్దామండి ఎట్లుంటదా
చూడాల.
ఆ నాటుకోడి గుడా చేసారా అండి మీరు మీరేనా చేసేది.
చికెన్ అయితే నార్మల్ చికెన్ అయితే నేనే చేస్తానండి. ఇంకా నాటుకోడి అవ ఎప్పుడు నేనైతే చేయలే గని మా అత్త చేస్తూ ఉంటది అప్పుడు ప్రాసెస్ చూసినా నేన్ గుడా సేమ్ ఇలానే చేస్తారు ఎందుకంటే అది ఎక్కు ఉడకాల కాబట్టి వాటర్ ఎక్కు ఏస్తారు.
ఆ అవునండి. అం టే నార్మల్ చికెన్ కంటే అది ఎక్కువ టైం పడుతదా ఉడకడానికి చ రెడీ అవ్ అవ్వడానికి ఓకే ఓకే ఇంకా మటన్ అయితే ఇంకా ఎక్కువ సేపు అవుతది.
మ్ మటన్ తింటరా అండి మీరు
ఆ లైట్గా అండి అంత ఇష్టం లేద్ చికెనే ఇష్టం.
అవునండి. నేను కూడా అసల్ మటన్ అంటే టచ్ చేయకపోతాంటి ఈ మధ్య మటన్ గుడ నే ర్చుకున్న కొంచెము. మా అత్త బాగా చేస్తారండి మటన్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. ఫ్రై బా చేస్తారు ఆ కొన్నీ మార్నింగ్ తెస్తా ఉంటడు ఎప్పుడన్నా టిఫిన్కే మటన్ మేము తిన్నప్పుడు ఫ్రై చేస్కొ కొని అందులో వైట్ రైస్ అయితే సూపర్ ఉంటాది ఫ్రై వైట్ రైస్ మటను
ఫ్రై బాయిల్ అవ్వడానికే చాలా టైం ఓకే బాయిల్ అవు
అంటే అ దాంట్లోకి బోన్స్ ఏం వేయర్ బోన్స్ ఏం వేయరండి ఫ్రై లోకి ఓన్లీ బ్లడ్డు ఏవో కొన్ని పీసెస్ ఉంటాయి కదా అన్నీ అవొక్కటే వే మెత్తవి అవొక్కటే వేసి చేస్తారు.
ఓకే ఓకే అండి.
బోన్స్ ఏం వెయ్యరు ఫ్రై లైకి
హ ఓకే ఓకే అర్థమైంది.
చాలా బాగుంటది ఎప్పుడన్న ట్రై చేయండి మీర్ గుడా మటన్ ఫ్రై వైట్ రైస్
మీర్ చెప్తాంటే నాకే ట్రై చేయాలనిపిస్ నేన్ కూడా అంతే అండి మటన్లో అన్ని తినను. స్పెసిఫిక్గా కొన్ని కొన్ని నాక్ నచ్చిన ఒకటే తీస్
నేను కూడా బ్లడ్ బ్లడ్ గుడా తినను నేను కాకపోతే ఫ్రై లోకి బ్లెడ్ వేస్తరా అదొక్కటే సెపరేట్ పెట్టేసి మిగితా పీసెస్ అన్నీ తింటా.
హ ఆ సేమండి అంటే బ్లడ్డు అది కనిపిస్ స్తదండి ఫ్రైలే అదే నార్మల్గా కూ కర్రీ లేగ్గాని వేస్తే కనిపిస్తదా అదే బ్ల
ఎందుకు కనిపించదు కనిపిస్తది ఏమంటే అది కొంచం ఆ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ లో కనిపిస్తది బాయిల్డ్ అయి ఉంటది. అంతా స్పాంజ్ ఉన్నట్టు ఉంటది అది మెత్తగా
హా నేను దాన్ని ఏమనుకున్నానంటే లివర్ ఏమో అనుకున్నానండి.
లేదు బ్లడ్ సేమ్ లివర్ కూడా అలానే ఉంటది, బ్లడ్ కూడా అలానే ఉంటది అది బాయిల్డ్ అయితే
హా ఓకే ఓకే అంత ఐడియా లేదండి. ఈసారి ట్రై తప్పకుండా నేను ట్రై చేస్తానండి మీరు చెప్పిన రెసిపీ.
ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చికెన్ ట్రై చెయ్యండి ఎలా ఉందో మరి చెప్పండి.
ఆ తప్పకుండా చికెన్ ఏం లేదు ఫస్ట్ అదే మీరు మసాలా అంతా గ్రైండ్ చేసుకొని ఆ చికెన్ని బాయిల్ చేసి పసుపు ఉప్పు వేసి ఉమ్ అది బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ కి ఏసుకునే మసాల అంతా వేసుకొని
కొన్ని వాటర్ వేసుకొని ఆ బాయిల్ చేస్తే
గార్నిక్స్ కి కొత్తిమీర ఏదో ఒకటి వేసి చికెన్ మస్ మసాలా కావాలంటే మసాలా వేయడం అంతే కదండీ కాసేపు బాయిల్ అయిన తర్వాత హా చాలా సింపుల్గా ఉంది చికెన్ లోకి ఈ రైసే అండి ఇ ఇప్పటికైతే ఇంకా ఏం ప్లాన్ చేయలేదు.
అవునా ఆఫ్టర్నూన్ కదా కలర్ రైస్ చేసుకోం డి బావుంటది.
కలర్ రైసా అండి హా ట్రై చెయాలండి కలర్ రైస్ ఆ రైస్ చేసామండి. నైట్ కి అలా ట్రై చేస్తాం ఉమ్ అవునండి.
బావుంటదండి కాంబినేషన్ చికెన్ కలర్ లై కలర్ రైస్ లేదా చికెన్ ఫ్రై నైట్ కయితే చపాతి వేసుకో కలర్ రైస్ ఏం వొద్దులేండి.
ఆ నైట్ కి చపాతి హా చపాతి ట్రై చేద్దాం నెక్స్ట్ టైమ్ ఎప్ ఎప్పుడన్నా కలర్ రైస్ ట్రై పలావ్ కదండి మీరు చెప్తాండేది.
హు పలావే అండి
ఉమ్ అది ట్రై బాగుంటదండి అది కూడా ట్రై చేశాను ఓకే అండి థ్యాంక్ యూ.
ఓకే అండి ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎలా ఉందో మరి చెప్పండి.
ఆ ఓకే షూర్
ఓకే అండి బాయ్ అండి.